హలో
హలో ఏ జత్నవే
ఏంచెయట్లే ను ఏం చేత్నవ్
నేనేం చేతలేదు ఇలా అదే మీ ఊరు దగ్గర్లో ఉన్న
ఆ
ఆఫీసు కొచ్చం
ఏంటి మనలా
హ అవును హ ఏం కర్రీ ఈరోజు
లేస్నవా
ఊ నిద్ర లేశ్నవా
ఊ
ఏం కర్రీ ఏంటి
పప్పు టమాటా.
బ్బా నువ్వే చేసావా.
ఊ ఇందాకే మూడ్
ప్రాసెస్ చెప్పు ఏం చేశావ్.
ఆ
ఎలా చేసావు చెప్పు అంటున్న. ఆ ఆ నేను మొన్న ఏంచేసాన్ చెప్పన్ న పప్పు సారు చేద్దాము అని దాన్ని పప్పు చేసాను.
ఆ నీ భోజన తెలుసమ్మా
హలో
అ
వయిస్ కట్టైపోతుంది చూడు
హలో
ఉమ్ చెప్పు చెప్పు.
మొన్న ట్రై చేస్
ఊ మొన్న ట్రైచేసి ఇప్పుడు ఫర్ఫెక్ట్గా చేసావా.
పాట
ఊ బంగాళదుంప ఫ్రై నేర్చుకున్నావ మరి
ఆ నేర్
నన్ను అడిగేదానివి గదా సిగ్నల్ లేనట్టుంది.
కాదు.
ఊ.
అది బంగాళదుంప ఫ్రై చేసినప్పుడు ఉడకబెట్టి ఉంటే పొప్పై అయిపోతుంది అంటున్నాను
ఒడక బెట్ట కూడదు. మామూలుగా చిన్న ముక్కలు కోస్ టీ ఫ్రై ఆ దేంటి. ఆయిల్ బాగా హీట్ అయ్యాకేసి దాన్ని తిప్పుతా ఉండాలి. కింద అడుగంటకుండ.
ఊ అంటే అది ఒక సారి నువ్వు కాలేజ్ ఉన్న వచ్చా చూడు.
ఆ అవును అలాగ్ దాన్ని అద్ ఉడకబెట్టకూడదు. ఉడకబెట్ట కుండా మామలుగా చిన్న చిన్న ముక్కలు కోసి కానీ ఆయిల్ హీట్ అయ్యాక అందులో వేసే పసుపు ఎయకూడదు పసుపు ఎస్తేతే గుడ్ల అయినా సరే ఎయయినా సే సరే అంటూ పోతాయి బాగ బాగా ఫ్రై అయ్యాక అప్పుడు పసుపు కారం ఉప్పు వేసుకొని లాస్ట్లో దింపేయి
హు
ఇంటర్లో కూడా అలాగే పట్టుకెళ్ళలేదాన్ని తెగ తినేసేవారు
ఉహు
అప్పుడ ఇతే ఎ ఎం ఎక్కువ ఎగ ఫ్రై వారంలో ఎంటర్లో వారంలో నాలుగైదు సార్లు అయినా అదే
ఊఊ
అప్పుడు సిక్స్ కదా కాలేజ్ అందుకని స్పీడ్గా అదే అవుతుంది కదా మరి ఆ
ఇంకేంటి మరి
ఇంకేంటి మరి పప్పు చెప్పలే నాకు ఎలా చేసావు
పప్పు ఆ రోజు ఆ మాక్సిమం
ఊ
బస
ఎక్కడ పెట్టి మాట్లాడుతున్నావే ఫోనా వాయిస్ కట్ అయిపోతుంది చూడు
ఏమో ప్పప్పు అట ఆ వాయిస్ కట్ అయిపోతుందే
ఇప్పుడైనా పడుతుంది సరిగ్గా ఆది
అది ఉడకులకు ఉడక పెెట్టడం వచ్చింది కానీ అది ఎంత వరకు ఉడ
తెలియలే ఆ
ఆ అది మాట
మనని నేనే ఏం చేసానంటే పప్పు విజిల్ చేసాక దాన్ని ఇలాగా స్మాష్ చేసేసి అ కొంచెం చింతపండే అయ్య వెజిటేబుల్స్ అన్ని వేసి సాంబార్ కింద పెడదామని పెట్టి దాంట్లో వాటర్ రెండు గ్లాస్ లే వేసాను ఎంతకీ పప్పు వేసిందేమో మూడుగుప్పులా నాలుగుగుప్పుల్లో వేసింది అందరికే సరిపోవాలి కదా అని ఏ శేసక్క దాంట్లో వాటర్ తక్కువైపోయి అదేమో మొత్తం కింద పుప్పు అయిపోయింది
హు తిన్నారా ఎవరన్న తినలేదా
తిన్నారాహే మా యక్క మా దాతి బానే తినసారు ఏమనాలి పాపం నేను ఉండను కదా నేను ఉండను కదా ఎందుకు హహహ ఆ అక్క ఎన్ని పేర్లు ఎట్టిందో దాన్ని తింటకి ఆ ఇంకేంటి
ఇంకేమీ
అయిపోయిందా అలీ ఆహా సిస్టమ్ దగ్గర అది ఎంటర్ చేయలి ఒక పేరు అందుకు మా అమ్మ కేకీసేతుంది ఐదు నిమిషాలు ఆగాంటన్నాను
హు
ఊ ఇంకేంటి మరి డ్యూటీకి వెళ్ళదా
దాంట్లోను
అక్కడే ఉన్నావా బోర్ కొట్టట్లేదని కొ
ఆ
బోర్ కొట్టట్లేదా అంటున్న
కొడతాంది ఏం చేద్దాం మరి
టైంపాస్ అయిపోతుందేమో
ఆ
ఉహు నిన్న నిన్న ఆ వర్షం వచ్చిందా పొద్దున్న వచ్చిండే చినుకులు పడ్డాయి అంతే బాగ గట్టిగేమ్ రాలేదు
మాకు ఏమా ఏ-
ఏంటహయ్
ఆఫిల్ పొద్దున్న ఎమిదిన్నరకు లేచనే
ఊ ఎనిమిదినరికి లేచి ఏం చేసావ్
ఆ
ఎనిమిదినరికి లేచి ఏం చేసావ్
ఏమ్ చేసాన రిల్స్ ఎత్తుకోవడమే చూసుకోవడమే సరిపోయింది నాకు
ఎందుకు టిఫిన్ చేసి వచ్చేస్తావా ఇక్కడికి మార్నింగ్ హు మళ్ళీ లంచ్ కి మా మామయ్య పట్టుకొతాడు మ్ హు ఊ
ఇంకేంటి మరి
బానే ఎంజాయ్ చేశ్యావేమో
బా
ఉమ్
అచ్చం రాలోనికి
నక్షత్రకేళ్లేరా ఊ సిగ్నల్ సరిగ్గా లేదా నీకు హలో
హలో పి
ఊ స ఒక్కొక్కసారెమో పడుతుంది ఒక్కొక్కసారెమో పట్టతలేదు ఏంటో
హు
ఊ
మా బాయ్ మా
పిల్లలు ఎవరనా ఉంటారా అక్కడ
ఆ ఉంట
హు
క కా
సినిమా కేలారా ఏం సినిమయే హలో హలో హలో హలో ని ఎంకమ్మ సరిగ్గాని పట్టుసవట్లేదు హలో హలో